హలో హలో నమస్కారం నమస్క కరానిద్ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు
బటల్ పిండేసానండి. ఇప్పుడు మా బాబుకి పాలిస్తున్నా ఏడుస్తున్నా
ఆ ఇగ మా పాప కూడా లేచిందండి పెద్ద పాప కూడా బ్రష్ ఏసింది ఆ దుకాణలకి తీసుకువెళ్లి బిస్కెట్ ప్లాకెట్లు కేక్ అడ కేకులు. కావాలట అవన్నీ కనుక్కొని వచ్చానండి. ఒకే అవునండి జిడ్ మొహం కడుకొని బోల్ తోమి బట్టల్ పిండేసి చాయ్ తాగినాన్నండి ఇప్పుడే
అవునా పనిక్ కేళ్లారా అండ్ అందరూ
ఆ వెళ్ళారండి మా ఆయన మా మరిది ఉన్నారండి మాయన ఇప్పుడే ఛాయ్ తాగుతాండండి మా మరిది బతలు పడుకుని లేవ లేస్త లేడు ఇంకా లీవ్ మీ అమ్మా మనం మాట్లాడుకుంటే విన్ వింతగా చూస్తున్నారండి మన సైడ్
అవునా నువ్ నః నువ్వు నవ్వినొలకే మార్కులు ఎక్కువ పడతాన్నాయి కదా.
అవ్ అవునా ఆ బైట్ జాల్ మావోల్లు బాగ్ ఖాల్ చేస్తున్నరండి మా మాట్ మాట్లాడతంటే ఏం కాలాండి ఏ మేం మాట్లాడతానేసి నవుతున్నారు.
ఆహా
హ్మ్ మాట్లాడుతున్నా మాక్ నవ్వొస్త్ స్తుందండి ఏం కర్రీ వండారండి
నైట్ దే కాకరికాయ టమాట ఉన్నదండి మా కోడిగుడ్లయినా ఉల్లిగడ్డలుండాలండి దుకాన్లో తేవాలే
దూరం ఉంటదా మీకు
దూరే ఉంటది మా అమ్మమ్మ తీసుకొత్తది
అవునా నైట్ నాకు కాల్ చేశారండి ఆ వ్యాప్ నుంచి వెళ్ళి ఫోన్ చేసి నాతోని మాట్లాడాలంటాను తొమ్మిదిన్నరకు చేశారండి అంటే వేరే ఆమెయి ఇంట్లో నుంచినీ వేరే దూరం అంట వాళ్ళది ఫోన్ చేసి తొమ్మిది గంటలు తొమ్మిదిన్నర కి ఫోన్ చేస్తే మా పాపలు ఇంకా పండుకోలేదు అందుకోసమే ఫోన్ చేయలేదు వాళ్ళకి మార్నింగ్ చేస్తా అనేసి చెప్పాను సరే అన్నారు వాళ్ళు
ఎక్కడా
ఏమో పో అండి ఇక్కడన అంటే దూరం అ దూరం అన్నది కానీ అది ఏ ఊరి అనేసి అడగలేదు మన ఈమె లేదా జిరాక్సులు తీసుకురా చూసి రవ హ వాళ్ళ ఊరు ఊరు పక్క తోడు ఉంటదట
అవ్నా
హ్మ్ తెస్తాను హ్మ్ మేం సోరకాయ కర్రీ వండాం అండి
అవునా మా ఇంటి పక్క మీ ఇంటి పక్కనా వాళ్ళు కనపడ్డారా అండి
ఎవరు కనపడ్లేదండి ఇయ్యాల
మ్
పనికిట్లో వెళ్ళారుగా వచ్చండి ఎప్పుడి అవునండి వుంటాడి నిన్నడు నడు నిసా తెుకున్నది మంచిగా ఆ మా పాప నైట్ బింగోల్ లే తెచ్చుకుంది తిన్నట్టే అన్ని గిన్నెల పోసి పెట్టుకున్నది పెద్ద పాప
బింగోలు తినబెట్టద్దండి అవి జామయ పురుగులు లాగా జామయ అయితున్నాయిండి
మన ఊ అంటే మా ఊళ్ళ ఒక అమ్మాయికి ఇట్లనే అవి తిని బింగోలు ఇట్లా కడుపుల గడ్డ లెక్క కట్టి నొప్పులే వేసిందట
ఆమెకు ఇప్పటికి కూడా ఆపరేషన్ చేయాలంటున్నారట కాని ఆమెకు ఎప్పుడన్నా ఒకసారి అట్లా నొప్పిలే వేస్తుంది గాని అమెే అట్లా చే నొప్పు లేసినప్పుడు హాస్పిటల్ తీసుకోతాలు కరగడానికి ఇచ్చే మందుే తెచ్చుకుంటారు అండి
ర అడ్నా లేకుంటే అట్లనే వాడుతారు అడిన ముందు
అంటే అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు చెయ్యాలి ఆపరేషన్ చెయాలి అన్నారట ఆపరేషన్ అద్దు చిన్న పాప కదా అని వదిలేసిందట
అవు అవునా కానీ ఆ పిల్ల చాలీగా మాట్లాడుతుంది మంచిగా
హ
మొన్న బోగి పండగ కి కొచ్చి వాళ్ళ మావల బట్ వెట్ టి ఫైసలే రవా అడుగుతద
ఉ
ప అమ్మ మర లేదురా సాయంత్రం వారికి ఇస్తా అనేసి అన్నతోనే ఇక వెళ్ళడి
ఉ
హ మీరు ఓలిపాన మధ్య జరుపుకున్నారాండి
జరుపుకోలేదండి ఓలి పండుగ ఓలి పండుగ ఓలి పండుగదు కనీసం చికెన్ కూడా అండి ప అ
ఆ
మా ఆయన మెత్తగా మా ఆయన మెత్తగా బయట తినొచ్చిండండి మాకైతే తెలేదు
అంటే మీ వాళ్ళ వాళ్ళ అమ్మోళ్లు ఏంటి కడదిన్నాడా
లేదు బయట డిన్నర్ వసుకున్నారండి తెల్ల అల్లున్న చికెను మెత్తగా తని వచ్చిన్నాడు
కడ బయట చూసుకుంటే చాలట్ట అండి మీకు వద్దన్న
అద్ద అట
మే ఆ రోజు చికెన్ ఇట్లా తెచ్చుకోలేదండి తెల్లారి తెచ్చుకునం పోయిన సంవత్సరం సొమ్ ఈ ఆడుకో ఇట్లా ఓళ ఇట్లా ఆడుకోని సారి ఇట్లా కొ
పోయినా సారి అనుకున్నా కున్న కాని ఈసారి ది ఎవరు అందరు పొద్దు పనులు పోద్దుటి పనులు పోయి మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళు కొ చాల్సిపోయి ఉన్నారు ఒకరి ఇద్దరని రావడం ఒకరు ఊరి వేలు హలో ఇగా అట్లా సాయి చేసుకోలే
అవునా రీసెంట్గా మా ఇంటికాడ మా ఇంటికాడ మూడ ములుక్కల్ళపు పోయనా మండి మేము అంటే మా పిన్నోళ్ళ ఇంటికాడ
ఉ
బులికాయలు ఏమో పోతట్టది కదా బులికాయలు అంటే పావు కిలో అరకిలు ఉంటాయి కావచ్చు కిలో అర కిలో ఉంటాయి తెచ్చుకుంటాంటది కదా ఈ ములక్కాయలు గట్టిగాది ఇప్పుడు తలు ఆవు పావు కిలోకు నలభై రూపాయలు గెండెకాయలు ఎ పోతుంది అనేసి మమ్మల్ని అన్నారండి స ఆ మేము మా కాయలన్నీ ఏం చేసుకుంటారు అది అనేసి మేము అన్నామండి
ఆ నవ్వుకుంట అన్నారా సీరియస్ గా అన్నారా?
సీరియస్గానే మేము కూడా సీరియస్గానే అన్నామండి మళ్ళీ తెల్లారేమిటే మాట్లాడింది ఆమాతోని ఉ
మందిం బాగున్నా మన పేల్
ఏంటిదండి
మేము మందిని ఎక్కువున్నా కదా అందుకే కిలా కొన్ని కిలా పట్టుకుపోతాను అని అనకపోయిరి
తమ్ముని కిన్ని మాకిన్ని వేసి మేము దింపినాం
ఉ హు
ఉ ఇన్ని రోజులు మేము ఇన్ని రోజులు మేము పాలు పోసింది లెక్కలేదు కానీ వాళ్ళు గుడికెళ్ళింది కదా అట్లా అన్నారండి మమ్మల్ని
ఏమి
అంటే ఐదు నెలలు దాకా మేము పాలు పోస్తారా ఈ ఆవు ఏన్ మ కావు అంటే సపోజ్ తీసుకున్న అవి లేసుకున్న నూట ఇరవై రూపాయలకు నూట ఇరవై రూపాయలకు అట్ల మీ ఐదు గంటలకు మా పై
ఆ ఏ ముస్లమ్మ అన్నద ముస్లమ్మ అన్నద వైసమ్మ అన్నద
ఆమె ఓసారి అన్నది
ఉ హు
అన్నదిగా నేను పాలు పోత్తలేదు ఇంగ పో పావు మేముని పావు నీళ్లు నీళ్ళ చయ్ చేసుకొని పాపని పోతావు ఉ గట్లనింది పుచ్చకాయ ఐతే బలే పండిందే మా అత్తన ఏమవుత అంటే సప్పుడు లేకుంట పోరగాళ్లకు తాపుతాను ఇన్ని అన్ని ఉంటే ఇన్నన్ని కూడా ఎస్తాను తింటారు పోరగాలు పిల్లలు తింటారనేసి
నలంత్త దాడి
నిన్న నైట్ సాయంత్రం వచ్చింది ఇయాల పొద్దు పొద్దుగాళ రాలేదు వస్తుది కావచ్చు ట్యాంక్ లో నీళ్ళ వేస్తారు బోరు కరాబ్ అయింది అంటే ఎవరు గెలిచినా తలరాట తాత అంటాడి మమ్మి అయ్యద్ గట్ల మాట్లాడ్తన్నావ్ రేపు కొంచెం సెల్లగా ఉండది కొంచం అయితే ఏండ కొడుతది బాగా ఉడుక పోస్తంది చుడండిగా
ఆ మా ఆయనకి లోపల ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా నటి ఇస్తాండు గాని మనసుల ముందట అట్లా చేస్తాండండి ఈ మళ పొద్దున్నే ఐదున్నరకు గుడ్ మార్నింగ్ అనిపించిందండి
అ
అంటే మేము రిప్లై ఇయ్యలేదు ఎ ఎంతటి ఉంటాలనో గంతటినే ఉంచాలని రిప్లై ఇయ్యలేదండి మేము
అ నమస్తే పేట్టర అండి నైటా మార్నింగ్
ఒక వీడియోను గుడ్ మార్నింగ్ అని పెట్టాడండి అందు నేన్ రిప్లై ఇయ్యలేదు నాకు కూడా మంచిగానిపిస్తలే ఆయన చేసిం నీ షకలక్
అ
ఇయ్య నండిగా
ఇంట్లోనే ఉండచ్చు సరే మీరు చూడలేదు కానీ కనవాలేదు ఎవలు హ మల్ల పోతై
అమ్మ అం బాపమ్మ మనరళ్లు బాగా మాట్లాడుకుంటారులా అండి మరి వాళ్ళు
అవునండి బాగా మాట్లాడుకుంటారండి మీరు ఉన్నప్పుడు మీతో కూంచెం మీ మీది మాటలు ఏమై మీ అంటే మీ త అట్లా మాట్లాడే కానీ అంతా బాబమ్మమీదనే కొట్టుకుంటుఉంటదేమో ప్రణామంతా అమెతోనే మాట్లాడుతాది మంచిగా
అతి అతుక్కపోతూ ఉంటారు కదా
ఉ మరి మీరు వచ్చినంక ఇక సై ఐతే మీతో మాట్లాడుతది ఆమెతోటి మాట్లాడి మాట్లాడి మాట్లాడినట్టుగా ఉంటది ఇఊకా ముచ్చబెట్టుకుంటు ఉంటాల ఎ పని వేలుగా మళ్ళ వస్తారు సాయంత్రం సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాక సాయంత్రం మన ముచ్చో పెెట్టుకుంటుారు ఇ ఇన్న పొద్దులా మరి వాళ్ళ ఇంటికాడ కూర్స్తున్నది మా పిండి వాళ్ళ ఇంటికాడ తొక్క ఎసుకో మివల్ క ఎమ్ ఇచ్చడ పెట్టిందా మనం ఆ ముసల మత్త చెప్తేది వెళ్తుంది
అడగండి అడగండి ఏమన్నద
అదే అడుగుతే చఛాన్సే ముచ బట్ పట్నే పెళ్లి ఏమేమో తది మరి
కకిలా ముఖం కకిలా ఓ మొఖం కడుక ఓ మా గోడ మీదడిది మా ఇంటి ముందు పాబ్ బిల్డింగ్ ఉంటదండి అక్కడికి స్లాబు అక్కడ కోతి వచ్చిందంట పిల్లలక్
అవునా అంటే వాళ్ళే కడుగుకుంటారా మీరు కడగర అండి ఫేస్ మోహం
కడగమండి వాళ్ళు గొంతుల అంజి తీస్ సరండి
అవునవు మాకు పెద్ద పాప కూడా ఇప్ ప్పటి నుంచి కొంచెం నాలు
తకిల్లా భయపడి గుడ్లు తెరుచుకుంటా వత్తండండి భయపడుకుంటార భయపడు కుంటా దుబ్దెలు పెట్టుకొని వత్తల్లండి
బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాదండి ఇంకా చిన్నామికి అయితే హహ్హహ్
వంద రోజుల పనికి వెళ్ళాను అండి
మాకు రాలేదండి వంద రోజుల పని పెట్టాము కానీ మళ్ళీ జిరాక్సులు తీసే వాళ్ళ హస్బెండ్ మళ్ళీ అడిగాడండి మేము ఇచ్చాం జిరాక్సులు మళ్ళా అడగాలి
పిన్ని వేయిందా అండి
మా పిన్ని పోయినట్టుందండి శిలట్టును ఏంతీస్ పోవే
ముస్లమ్మను అడగాడా ముస్లమ్మను అడగండి
ఆ ఓకే అండి అడుగుతాం